ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీనే కూర్చొని ఉన్నా నువ్వు
ఖళీనే
తిన్నావా
తన్లేదు నువ్ నాకు ఫిష్ ఫ్రై తినిపివు ఓకే
ఓకే మా ఇంటికి రా సరే
ఓకే ఎప్పుడు రావాలి నువ్వు వండితే కతమే ఇంగ అది
రీ గే
నీకు ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తారో తెలుసా ప్రాసెస్ చెప్పు
ఫిశృకి సాల్ట్ ఇంకా థర్మరిక్ మిక్స్ చేసి మంచిగా పెట్టి ఆయిల్లో పెడితే ఆయిపోతది స్ షోరై ఆ అంతే మరి
ఇంకా ప్రాసెస్ ఉంటది కదా ఆ క్రిస్పీ రావాలంటే దానికి
ఆ అది మేం చెయం మేమ్ లో ఫెమ్ లో ఆ ఇస్ మన్ మంచిిగా బాగా ఆయిల్ లో చేసి క్రిస్పీ చేస్తాం అది కార్న్ ఫ్లోర్ అది అది ఇస్తే టేస్ట్ పోతది
అవునా
హుమ్మ్
సరే మీ ఇంటికి వచ్చినప్పుడు తినిపియ్ నాకు
కొన్ని రోజుల తర్వాత వస్తారు మీరు
ఓకే
ఇంట్లో ఒక్కరే ఉన్నారా
ఎమ్ సర్కార్ దాని గురించి అయితే ఇవాళ ఏమైంది తెలుసా మేమ్ బస్ లా ఎట్లా ఎంజాయ్ చేసామంటే ఆ నేను ఇంకా హర్ష్ ఇంకొకా ఆమె ఉండే చూడు అయితే ఆమె నా పక్కన కూర్చున్నది మా వెనకాల ఎంపిసి అమ్మాయి ఒకామె ఇంకొకఆమె ఆ చిన్న ఆమె చిన్న పాప కూర్చున్నది
మ్మ్
అయితే మేము బస్ ఎక్కినం లాస్ట్ సీట్ లాస్ట్ సెకండ్ సీట్ లో కూర్చున్నాం
హ్మ్మ్
సెకండ్ సీట్ అంటే లాస్ట్ థర్డ్ సీట్ నాది సెకండ్ సీట్ వాళ్ళది అయితే బస్ స్టాండ్ దగ్గర నా పక్కన ఏమేమ్ చెప్పింది స్పెట్స్ ఆమె
మ్మ్
అక్కడ బాయ్స్ ఉంటే వాళ్ళకి బాయ్ చెప్పు బాయ్ చెప్పు అని చెప్పింది మేమిద్దరం ఫస్ట్ స్టార్టింగ్ మంచిగా ఆ లూడో ఆడుకుంటూ వస్తున్నాం ఇట్లా పైకి లేసి చూసే సరికి బస్ స్టాండ్ వచ్చింది బాయ్ చెప్పు బాయ్ చెప్పు అని అంటే నేను ఏం చేసినా ఆ సరే చెప్తా అని బాయ్ అని అన్నం అప్పుడే బస్ స్టాండ్ నుంచి ఒకైనా స్కూటీ తీసుకొని వస్తుండు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి అని అనుకుంటా చూసుకుంటుంటే అప్పుడే స్కూటీ తీసుకొని ఆయన వస్తున్నాడు
ఆ
ఆయనకి బాయ్ అని చెప్పిన చెప్పిన తర్వాత ఆయన ఏం చేసిండు కొంచెం ముందుకు పోయిండు స్కూటీ ఆపిండు స్కూటీ ఆపిండు నేనేమ్ చేసిన జల్లుమని నేను కిందికి వంగినా కిందికి వంగి ఈగ నేను పైకి చూస్తాలేను ఆయన ఆగి స్కూటీ ఆపి ఎనకకేనకకు చూస్తున్నా డు ఆపి మళ్ళా ఇమేం చేసింద తెలుసా నేను కిందికి వంగిన కదా ఆ స్కూటీ ఆయన వచ్చేటప్పుడు ఆయన వెనకాల ఆ ముగ్గురు బాయ్స్ మాట్లాడుకుంటూ ఉండే
మ్మ్ హ్
షాప్ దగ్గర నా పక్కన ఆమె ఏం చేసింది నేను కింది వంగినంక వాళ్ళ ముగ్గురికి బాయ్ చెప్పినా చెప్పితివా అయిన వాళ్ళ ముగ్గురికి బాయ్ చెప్పిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఇట్లనే చూస్తాన్రు మమ్మల్ని మా ఇద్దరికి ఏమైంది పిచ్చిలేసిందా అని మాకు ఇట్లా బాయ్ చెప్తున్నారు ఏంది వీరని అస్సలు హైలైట్ అయితే స్కూటీ అయనా ఆపి బస్సు వెనకాల చూసిండు తెలుసా
అదే బస్కి బస్కి బ్యాంకు లో రావట్లే
వెనకాల పడలేదు ఆయన
పడితే మజ వస్తుంది
హ్యాపీ మూవీలో అమ్మాయి ఆ ఐ లవ్ యూ అని ఇట్లా చెప్తది బయటికి చూసి బస్ లలోకి వెళ్ళింది హీరోయిని ఆ బస్ ని ఫాలో చేసుకుంటూ వస్తాడు బా ఫాలో చేసుకుంట వచ్చి
ఆ
అమ్మాయి వెంట పడతాడు అన్నట్టు
ఉహ అట్లా పడితే మజ్ వస్తుండే అరే నా ఆ మూవీ నేను చూసిన అల్లు అర్జున్
అ అల్లు అర్జున్ ది
జనిలియా చిన్నప్ప అప్పుడు చూసిన కూ కూ సౌం చ్చ
యిందా మళ్ళీ ఇంకెవరికి చేద్దాం ఎవరికి చేద్దాం బాయ అని కొంచెం ముంగడికి వచ్చినాం గవర్నమెంట్ స్కూల్ ఉండే అక్కడ అక్కడ ఒక చిన్న పిల్లగాలు ముగ్గురు ఆడుకుంటు ఉన్నారు ఆయనకి బాయ్ చెప్పినాం ఆయనకు బావి చెప్పాం కద ఆయన వన్ సెకండ్ చూసి నువ్వు ఎంకాగదిరికి నాకే నా చెప్ప చెప్పేది అనుకుంటా మళ్ళా తర్వాత ఓకే అని బాయ్ చెప్పిండడు నన్నే అనుకొని మళ్ళ ఆయనతోటి ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా బాగా చెప్పిారు నెక్స్ట్ కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ బండి ఉండే ఐస్ క్రీమ్ అయినా ఫోన్ లో చూసి స్తున్నాడు ఆయన మమ్మల్ని చూస్తలేడు అయితే హలో భయ్యా అని అన్నాం హలో భయ్యా అని చెప్పిన తర్వాత పైననికి చూసిళ్ళదు మేము బాయ్ చెప్పే లోపు బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం ముంగడికి వచ్చినాం ముంగటికి వచ్చిన తర్వాత ఒక ముసలాయన ఉండిడే
ఆ
ఆ ముసలైనాకి బాయ్ తాత అని చెప్తే అని ఇట్లా స్మైల్ ఇచ్చుకుంటే బాయ్ అని చెప్పిండు మళ్ళీ ఇంకొం ఇంకొంచెం ముంగడికి వచ్చిన తర్వాత ఇంకద్దరు పిల్లలు ఉండే అట్లా మొత్తం రూట్ మొత్తం బాయ్ చెప్పుకుంటానే వచ్చిందాం తెలుసా ఆ వీడియో తీసుకుంటా ఇట్స్ నాట్ చెప్ రిచ్ నో ఉసినవాయిస్ వాయిస్ కీ వరకు చేయలేదు
ఆహా
చెల్లి వాళ్ళు చిన్నపిల్లలు
హ్మ్ హ్మ్
వాళ్ళకి బాయ్ చెప్పుంట ఇంకా గర్ల్స్ కి కూడా చేస్తున్నాం ఆంటీ స్కి ఆంటీ మస్తు స్మైల్ ఇచ్చుకుంటా ఒక బెంగాలీ ఆంటీ ఉండే అమైతే ఫుల్ స్మైల్ ఇచ్చుకుంటే బాయ్ చెప్పింది తెలుసా వన్ సెకండ్ చూసి వంది నన్నేనా అని మళ్ళా తర్వాత నన్నే అనుకొని బాయ్ చెప్పింది మస్తు
మ్మ్ ఫుల్ల్ ఎంజాయ్
ఫుల్ ఎంజాయ్ అయింది అక్కడ మాత్రం కానీ లాస్ట్ సీట్ లో మాత్రం ఘోరంగా ఎత్తేసింది బస్
అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయరాదు
డైలీ ఒకటి ట్రిప్ రెండు ట్రిప్ తీసుకుంటున్నారు
ఒక్కటే ట్రిప్
ఆహా ఈ రోజే ఆహ బాయ్స్ లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు మీరైతే
లేదు బాయ్స్ ఉన్నా కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక రోజు ఏమైంది ఆ ఎంపిసీ లో ఒక ఆయమి ఉంటారు చూడు పొడుగ్గా
ఎవరు పడుగా బెంగానీ
లేదు ఆయి ఆ తెలుగు కొంచెం హెయిర్ ఉంటది వైట్గుంటది జీన్స్ ఏసుకుంటది అయితే బాయ్స్ ఉన్నారు ఆయ మాకి సీట్ దొరకలేదు ఆ రోజు బాయ్స్ అందర ఎన్ కాల కబ్జా చేసిన్రు అయితే కబ్జా చేసేసరి కే అమెమన్నది ఆ నిల్చొనుండె మేమ్ మాకు సీట్ దొరికింది మేము కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇంగో బ్యాగ్ పట్టుకో అన్ అంటే సరే ఇవ్వు పట్టుకుంటా నేను పట్టుకున్నా తర్వాత కొంచేపయినంక కొంచెం ముంగటి పోయినంక ఆయమకు సీట్ దొరికింది ఆమె పొయ్
చైనయి బషూరుయి సయినేై టవర్ అస్ స ఆ
మేమేం చేసినం ఇగ ఆయమ్మ బ్యాగ్ తీసి ఆ పైన దాసి పెట్టినాం
మ్మ్
ఆ శెల్ఫదుంటది చూడు బస్లా
మ్మ్
ఆడ దాసి పెట్టినాం మళ్ళా తర్వాత మేము దిగిపోయినం వీళ్ళందరు దిగిపోయినా నేను లాస్ట్ స్టాప్ ఉండే ఆ అక్కడ లాస్ట్ టు సీట్ లో మన ఎంపీసిఎస్ లో ఒక అబ్బాయి ఉంటాడు చూడు మంచిగుంటాడు వైట్గా
ఎవ్వరు
మంచిగ ఎవరు ఉంటారు ఎంపి సి ఎస్ లో
బెంగాలీ తెలుగు
బెంగాలి బక్కగుంటాడు నో ఇనోసెంట్ నో ఇన్నోసెంట్ మనం వాళ్ళ ఇంటికెళ్ళినాం
ఆహా
స్టెప్స్ మీదకెల్ దిగి ఆ స్టెప్స్ మీదకెల్ దిగినా అయితే అయన అయన
ఆ ఏ ఇను లాస్ట్ ఎగ్జామ్ లో నేను ఎస్ నిల్చొని ఆమె వేసి ఇన్న పెద్ద స్మైల్ ఇచ్చింది ముందు నేను ఇయ్యాలే ఇచ్చినే ఉన్న తర్వాత నేను కూడా చూసి స్మైల్ ఇచ్
అయి అయితే ఆ బ్యాగ్ ఆయన ముంగట పెట్టింది
మ్మ్
పైన మొత్తం ఎతికింది ఆమెకు దొరకలే
మ్మ్
తర్వాత బాయ్స్ దగ్గరకెళ్ళి తీసుకున్నారు ఆ మా బ్యాగ్
పాపం
పాపం తర్వాత నెక్స్ట్ డే ఏమో మా బ్యాగ్ దాసి పెట్టింది
మ్మ్ హ్మ్ రివెంజ్
ఎస్ నాది కాదు ప్రమిత్ ది దాస్ పెట్టింది కానీ ఐడియా ఇచ్చింది నేను బ్యాగ్ దాసి పెట్టమని
మెయిన్ డెవిల్
ఎస్ కానీ నన్నేం చేయలేదు ప్రమిత బ్యాగ్ దాస్ పెట్టింది ఆ ప్రమిత బ్యాగ్ అమెది ఎక్
అందరు మంచి వాళ్ళకే చేస్తది డెవిల్కి ఏం చెయ్యరు
హ నన్ని ఏం చేసింది తెలుసా ఆ న మీద వాటర్ పోసింది మనం మన ఫ్రెండ్ మన చంద్రముఖి ఫ్రెండ్ చంద్రముఖీ స్మాయిల్ ఫ్రెండ్
హైదరాబాద్ తిరిగిన్న ఆమె
ఆయమ్మ ఆయమ్మ హ్యాండ్ వాష్ చేసుకుంటూ చేస్ కుండ నా ఫేస్ పైన వాటర్ పోసింది
హ్మ్
నేనేం చేసినా కొద్దం కొంచం సేపు ఆగి ఆ బాటిల్ తీసుకున్న తాగుతుంటే నేను అప్పుడు కూడా వదిలేసిన నెక్స్ట్ నేను వాటర్ తాగు తుంటే ఇట్లా బాటిల్ ని కొట్టింది బాటిల్ ఉన్న వాటర్ నా ఫేస్ పైన పడ్డది ఇంకా నా లిప్స్ కి తాకింది బాటిల్ అయితే నేను వదిలేసిన పోనీ అని ఆ బాటిల్ కి తాకినాక నేనేం చేసినా మెల్లగాపోయి బాటిల్లో వాటర్ తీస్ ఇకపై ఆమె మొహం మీద కొట్టినాం మొత్తం పడ్డది మళ్ళా తర్వాత ఆయమె ఏం చేస్ వచ్చింది మళ్ళా వాటర్ కొట్టడానికి వచ్చింది అక్కడ మనం వాటర్ తాగుతాం చూడు వాటర్ నింపుకుంటాం అక్కడ వా వాటర్ నింపుకునే కాడ ఆమె ఏం చేసింది గ్లాస్ లో ఉన్న వాటర్ నా మీద పోసింది నేను పక్కకు బాటిల్ ఉండే బాటిల్ మొత్తం తీసుకొని కొట్టినా కొట్టేసరికి మొత్తం వాటర్ మొత్తం పడ్డాయి అక్కడ కింద అయే అక్కడ సార్ రుండే ప్రిన్సిపాల్ సార్ వస్తాడని ఇద్దరం దబ్బ దబ్బ కింది ఊరికినాం ఉరికిన తర్వాత ఆంటీకి పోయి చెప్పినాం మా ఆంటీ ఆంటీ ఎవరో క్యాన్ వాటర్ బాటిల్ పడేస్ కున్నారు వాటర్ బాటిల్ కెళ్ళి మొత్తం వాటర్ పోయినాయి ఒకసారి క్లీన్ చేయండి ఆంటీ అని చెప్పినాం ఓకే థ్యాంక్ యూ